హలో
ఏం జెస్తున్నర్
ఏం లేదు కూర్చున్న కొంచెం పడుకుందామనే ఒరిగినా
ఔదా
బాబాడుకుంటుండు నేను ఇట్లా ఒరిగిన ఒరిగి రిలాక్స్ అయితున్నా కోసెప్
అవునా
ఆ
ఉమ్ మీ ఇంటెనకల ఏదో కొత్త షాప్ బడ్ డ్డదంట
అవును ఇదిన మిదిన
నేనేళ్ళిన బానే ఉంది మీరెళ్ళినారా
బానే ఉంది చూసినా అంత ఏం కొనుక్కోలేదు డబ్బుల్ లేవు
ఉమ్
నువ్వేమన్న తీసుకున్నావ
తీసుకున్నా
ఏం తీసుకున్నావ్
అదే చిప్స్ ఇవేవో ఉంటాయి కదా పప్స్
ఏ రోజు తీసుకున్నా ఆ రోజు చేన్ కొనుకున్నాన్నావ్ కదా ఎవరెవరు ఎళ్ళిర్రు పో
నేను మా అమ్మమ్మా
ఇద్దరె ఎల్లిర్రా ఎంత పడ్డది కాస్ట్
ఉమ్ ఫిఫటీన్ హండ్రెడ్
ఏం డిస్కౌంట్ అడగలే
అడగలే
అడగన్ అడిగినంత ఇచ్చేసిరా ఆ ఆముందా ఓనరామె షాప్ ఓనరామే ఇంక వేరే వాళ్ళుర్రా
వేరె వాళ్లేన్నా
ఎట్లా తెల్సు చూసిందా నేన్ రి రీల్స్ ల ఏమన్నా చూసిందా మీ అమ్మమ్మ
చూల్లే
నేన్ లింకు అది పెట్టినా కదా ఆమె పెట్టినై ఏమన్నా చూసినావాని
ఓహో అవ్వా చూసింది చూపించిన
జ్య్వలరి జ్య్వలరి అవి చూసే కొనుకుందా
కొనుక్కొలే
కొన్నదన్నవ్
అ ఆ ఓకే తర్వాత్ చెప్తా
ఆహ
ఉమ్హా
బానే ఉంటది క్వాలిటీ తాడు చేన్స్ అవన్నీ బానే ఉంటయ్
ఆ మీరెల్న్నారా కొన్నార ఎప్పుడైనా
నేనా నేన్ తీసుకున్న ఇప్పుడు నేన్ తీసుకొని చాన్ రోజులే అయితుంది
ఉమ్ రెండు బ్రాంచెస్ ఉన్నాయంటా కదా
అవునావును
హ్మ్
రొండిటికెళ్ళినా బానే ఉందే
ఉమ్
అడిగిన రేటు కూడా ఇస్తుందమే మంచిగా
అవునా
ఉ
మంచినే ఇస్తుంది మీ బాబు స్కూల్ కెళ్తుండా ఉమ్ మెడికల్ షాప్ వాళ్ళక్ పాపచ్చింద రాలేదు ఎప్పుడు వస్తదో ఏమో సౌండ్ అయితనే వస్త ఉమ్
ఏమైంది నా వాయిసు నాకే ఇనిపిస్తుంది
ఉమ్
హలో
హలో
స్పీకర్ పెట్టినావా స్పీకర్ పెట్టకు
స్పీకర్ పెట్టలేె
ఓకే ఇప్పుడు
ఎన్బడుతుంది
ఆహా నాది రిపీటెడ్ వచ్చింది అందుకని అడుగ్
ఓహో రీసౌండ్ వస్తుందేమో
ఆ
ఉమ్
ఇంకా
ఏం లే మీకు ఏ స్వీట్ ఇష్టం ఎక్కువ
నాకు కేక్స్
లేక్స్ ఆహ్
కేక్ ఇష్టం స్వీట్స్ కేక్ కేక్
ఉహ్మ్
కేక్స్ ఇష్టం స్వీట్స్ అన్నిష్టం
ఉమ్
కళాకాంద్ అవన్నీష్టం డ్రై ఫ్రూట్స్ లడ్డూ అదిష్టం డ్రై ఫ్రూట్స్ లడ్డు అంటారు కదా అది బాగుంటది
ఆ
అన్నిష్టం స్వీట్స్లలా కాదన్ పొది మైసూర్పక్ అన్నీ ఇష్టం లడ్డు లడ్డు బాగా ఇష్టం ఇంకా
అ
మన గర్జలు చేస్తారు గర్జలు కూడా బాగుంటాయి
హ్మ్మ్
పప్పుల పొడితో చేస్తారు కదా బొంటై
అవును
అదికూడా ఇష్టం
హ్మ్
ఇంకా
ఎంలే
అన్నీ బానే ఉంటాయి కానీ ఎక్కువ తినను కొంచెం తి లైట్ ఫుడ్ లైట్గా తింటా ఎక్కువ తి
ఆ
అవును
ఆ
ఇంక
ఎంలె